హలో హలో
చెప్పండి
మ్ బావున్నారా అండి బావున్నారు
ఆ బాగున్నా బాగున్నానండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి ఓకే మీ ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఓకే అంటే మీకు ఫార్మింగ్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా అట్లా ఏమైనా ఉందాండి
ఫార్మింగ్ మేము అంత పెద్దగా చేయం గానీ కాని చుట్టుపక్క అంటే అప్పుడప్పుడు చేస్తాము అంటే అదే కొందరు ఎక్కువగా అదే దాని మీదే ఆధ ఆధారపడి ఉంటారు కదా మేము మెం కాదు కానీ అంటే మాకు తినడానికి కావల్సన అంటే వరి కావచ్చు వేరుశనగ కావచ్చు మా అంటే తినడం అమ్ము కునేంత పెట్టం గని కొంచెం తినడానికి సరిపోయేలాగా పెట్టుకుంటాము టమోటాలు టమోటాను కొంచెం పెడతాము అంటే ఇప్పుడు రేట్ తగ్గు తక్కువ ఉన్నాయి కదా అందుకు ఇప్పుడు టమోటలూ అవేమి వేయడం లేదు కానీ మా చుట్టుపక్కల వాళ్ళయితే ఎక్కువగా ఫార్మింగ్ మీద ఎటెన్స్ అయి ఉంటారు ఎక్కువ అంటే ఎకరాలు ఎకరాలు పెడతారు మేము కొన్నిసార్లు లాస్ వస్తుంది
అవునవును
వస్తాయి మీరు అండి ఫార్మింగ్ చేస్తూ ఉంటారా
ఆ మేము కూడా అంతేనండి మేము కూడా మీరు చెప్పినట్టుగాని చేస్తూ ఉంటాము కానీ నేను చెయను మా ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంట్ ఉంటారండి
ఏయ్ మీ సైడ్ ఎటువంటి పంటలు ఎక్కువగా పడతారు
మా సైడ్ వచ్చేసి ఇట్లా టమోటా మొక్కజొన్న ఇట్లాంటివె ఎ ఎక్కువ అండివి ఇవి దోసకాయ అంటారు కదా కర్బూజా మ్ అట్లాంటివి ఈ టైప్ ఆఫ్ పంటలు పెడతారండి ఎక్కువ చెనక్కాయ ప్లస్ మిరప
ఆ అవును ఇక్కడ కూడా మా సైడ్ కూడా అంతే ఎక్కువగా వరి పెడతారు ఇప్పుడైతే వేర్ శెనగా పెడతారు టమోటాది చాలా వరకు పెట్టినారు కానీ ఇ క్కడటమోట నాకు తెలిసుద టమోటాలు పెడితే చాలా నష్టమే ఉంది లాభాల కన్నా ఓ సడన్ గా రేట్ పడిపోతా ఉంది
అవును రైతులందరూ ఎట్లాంటే ఇప్పుడు టమోటా పెడితే ఒక్కసారిగా చాలా ఒక రేట్ ఉంటే స్తే ఒక్కసారికి లక్షలు వస్తాయి అని నువ్వు అన్నట్టు పెడుతున్నారు బట్టు వాళ్ళయి అన్ని వచ్చేటప్పటికే రేట్ డౌన్ అయిపోతుంది కానీ ఎక్కువ ఆసక్తి చూపిచేది టమోటా మీదే ఎక్కువ చూపిస్తున్నారండి ఇం
ఆ అవు అవునవును
కానీ పెట్టుబడి కూడా ఎక్కువ అంటే టమోటాకి ఎక్కువ అయితుంది బట్టు రైతులందరూ దాని మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు
ఆ అవును ఇంకా గంత అమౌంట్ అది పెడతాయంటే కూ లి అంటే వాటికి మందులు ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నిటికీ ఉంటాయి కానీ వేరు వేరుశనగా వరికి అంత మందులు ఎక్కువ టమాటకి యూజ్ చేసిన అన్ని మందులు యూజ్ చేయ్యరు కదా
ఆ అవునండి చాలా మందులు యూజ్ చేయాలి ప్రతిసారి ఎక్కువ మందులు ఇప్పుడు స్ప్రే చేసేదే ఎక్కువ కదండి టమోట మంచిగా రావాలంటే స్ప్రేలు ఎక్కువ చేస్తూనే ఉండాలి అలా మందులకే ఎక్కువ డబ్బులు ఖ ర్చు అవుతున్నాయి అందువల్లనే నష్టపోతున్నారు ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేస్తే మంచిదింటారా లేదంటే ఇట్లా మందులు వాడటం బె
రసాయానాల సేంద్రీయ అదే కృత్రిమ అంటే ఎరు అంటే దిబ్బలు అలా అంటే చెత్తనంతా ఒక చోటు చేర్చి అవే కదా మీరు అడుగుతుండేది
ఆ అవునండి అవును అవును ఇంట్లోనే ఎరువు చేసుకొని వాడుకునేది బెటరా లేదంటే ఉమ్మ్ చెప్పండి చెప్పండి
ఇంట్లోనే ఎరువు ఆ కొని వారు ఎందుకంటే దాంట్లో ఒకటే అ బయట చెత్తా ఆకులు అలా ఇంగ ఎక్కువ రసాయనాలు ఏముంటుంది కానీ
దాంట్లో ఎ చాలా రసాయనాలు కలుపుంటారు కదా అవి వాటితో పండించ అంటే కూరగాయలు కావచ్చు వరి కావచ్చు తినడం వల్ల
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయితుందండి ప్లేస్ చేంజ్ అయితారా ప్లీజ్ కొంచెం
మనసు దెబ్బ తింటుంది నాకు తెల్సి
హలో
ఇప్పుడు ఓకేనా
ఆ ఓకేనండి చెప్పండి ఆ ఓకే అండి
వినిపిస్తోందా
ఆ విన్పిస్తుందండి ఇప్పుడు
ఆఆ అదే అంటే కొనేటి కొని యూస్ చేసే మందులు వల్ల ఎక్కువ పంటలు ఎఫె తయి మనుసుల ఆరోగ్యముగా దెబ్బ తింటుందని నా ఒపీనియను
ఆ అవునండి బట్ ఇప్పుడు ఎక్కు పు అంటే ఈ వ్యవసాయమే ఎక్కువ అయిపోయింది మళ్ళీ అలా చేస్తున్నారు చాలా వరకూ యూత్ ఇప్పుడు అలానే చేస్తున్నారు
అవును
ఇప్పుడు హెల్త్ మింద కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువయ్యింది బట్ ఇలాంటివన్నీ కొంచెం తగ్గిస్తే ఇంకా కొంచెం బెట్ టర్ అని నా ఒపీనియన్ మీరు హెల్త్ పైన ట్లా డైట్ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారా అండి
హెల్త్ బన్ డైట్ అలా ఏం మెయింటైన్ చెయ్యమండి నచ్చింది తినడం ఆ జాహింగ్ లు అలాంటివి కూడా పట్టిచ్చుకోం నేనైతే అం బ నచ్చింది తింటాను అంటే నా ఒపీనియన్ ప్రకారం చా నా లావుగా ఉండే వాళ్ళు ఆ చేస్తే కొంచం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ ఆ అని ఒపీనియన్ అంటే సన్నగా ఉండేవాళ్ళు ఇంకా జాకింగులు అవన్ నీ చేసి ఇంకా సన్నగా అయిపోతే
ఆహా అలా ఏ అలా ఏం ఉండదు కదండి యూ హేవ్ బా డీ ఎవరిదైనా హెల్దీగా ఉండాలంటే మనం వర్క్ కౌట్స్ చెయ్యాలి అంటే డైలీ వాకింగ్ అన్ మిన్ అవ్ జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు బట్ వాకింగ్ ఇంట్లో ఎక్సర్సైజ్ అలాంటి చేసుకోవాలంట అండి ఇప్పుడు జె చెప్తున్నారు కదా చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు హెల్త్ పైన వాళ్ నవర్ అన్నా స్పెండ్ చేసుకోవాలి టైము అన్నట్టు
ఓ
ఊ లావు ఉన్న వాళ్ళు లడే చెయ్యాలనేది ఏమి లేదు అందరూ బాడీ ఒకటే బట్ లావు ఉండే వాళ్ళు విల్స్ డయటు చిమ్ము ఇవన్నీ చేస్తే చిన్నగా అవుతారు వాళ్ళు బాగా కన్పిస్తారని మీ ఒపీనియన్
ఓ ఓ అవునువు అంటే ఇంకా వాకింగ్ అలా చేస్తే సన్నగా ఉండే వాళ్ళు ఇంకా సన్నగా అయిపో తారేమో అని
అలా ఏం లేదండి బాగా తిని వాళ్ళ కూడా ర ఉమ్ చెప్పండి ఏ ఎక్సర్సైజ్ లు అంటే చెయ్యం కానీ వాకింగ్ లు లేదండి వాకింగ్ చేస్తూ ఉంటామండి ఔను జిమ్ కి కూడా జాయిన్ అయిదామని చూసాను బట్ వెళ్ళలేదండి మాకు ఇం ట్లో కుదరదు అందుకు వెళ్ళలేదు
అంటే జిమ్ముకు గానా వెళ్ళాలంటే టైమింగ్స్ అనేటివి ఉంటాయి కదండి
ఆ ఆ అవునండి అందుకే టైం కుదర క నేను వెళ్ళలేదండి
ఎటు అన్నా పోవాలని ప్లానింగ్స్ ఐతే ఉంది
ఫ్యూచర్ లో తెలీదండి ఇంకా నార్మల్గా ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టార్ట్ డయట్ అలా అలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాను బట్ ఇంకా జిమ్ క అయితే ఎప్పుడు వెళ్ళలేదు
అంటే జిమ్కు అలా వెళ్తే ఆరోగ్యం బాగా నె ఉటగానే ఎన్ని మిఅభిప్రాయమా
ఆహా అలా ఏం కాదండి అంటే కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి నేను ఒప్రయత్నిస్తున్నానండి అంతే ఇప్పుడు నేను
చిప్ఓ
ఆ మన జిమ్కి ఎప్పుడు అందరికిీ వీలు కాదు కదండి జిమ్ కు వెళ్లాలంటే నార్మల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే చాలుా ఇప్పుడు ఎందుకంటే షుగర్స్ గానీ బిపీ కాని అందరికి చిన్న యిత్ ఇం ట్లులోనే వస్తున్నాయి కదా
అవు అవునండి
అందువలే కొంచెం హెల్త్ మీద నాకు కాన్సన్ంట్రేషన్ అందువల్లనే వచ్చిందండి అంతే
అంటే మీరు పెద్ద వరకు క ఇలాంటి సజెషన్లు ఇస్తూ ఉంటారా చెయయండి చయి వాకింక తీసుకెళ్ళడం పెద్దవాళ్ళు
ఆ మా ఇంట్లో ఎవరుూ లేరండి బట్ నేను చెప్తూ ఉంటానండి కొంతమందికి తింటే న పడుకోవద్దండి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాను వాకింగ్ వాకింగ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు మీకు మీరు టైమ్ తీసుకు కోండి అని చెప్తూ ఉంటాను మీరు వాకింగ్ కూడా చేయరాా అండి ఇంట్లో
వాకేం కా ఎప్పుడు ఒకసారి
ఉడైలీ యిక్
కదంీ చేసింది న దానికి పర్టికులర్గా టైం అంత పెట్టను
వాకింగ్ అంటూ వుం ట వు పర్టికు్యలర్ గా టైం ఒక హాఫ్ అన్ అవర్ బయటకి వెళ్ళేసి వాకింగ్ చేసి టైం అట్లా నేను అడుగుతున్నది
ఆహా అలా ఏం లేదు అంటే మామూలు ఎక్కడ తిరగాలనుకుంటే తిరుగుతాం అది కూడా వస్ అం తెకదా
అది వాకింగ్ లోకి రాదండి దానికంటూ సపరేట్ గా టైం తీసుకు కొని అంటే నార్మల్ గా అంటే నువ్వు మీరు ఒక ఫైవ్ మినిట్స్ నడిచేసి ఏదో పని చేస్త కుని అలా చెప్తున్నారు కదా మీరు
అవును
ఆహా అలా కాకుండా కంటిన్యూగా నడవాలండి వాకింగ్ అంటే వ డేకి లెద్ సెవెన్ థౌజండ్ ఫీట్ అంటే ఏడు ఏడు వేల అడుగులన్నా వేయాలంట మనిషి కి చెఅలా కంటిన్యూగా చేస్తే బాగుంటుంది హెల్త్
ఆ ఇట్లా మామూలు దీపం విధలు వీక్ స్ార్ంగ్ అలాెడుే చా అడిస్తాం
ఉ అలా వ చేయకుండా నార్మల్ గా తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే బెటర్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు వీలు కాకపోతే టెన్ మినిట్స్ అయినా నడవండి అది హెల్త్ కి చాలా మంచిది.
పై రసం
హలో
ఆ నేను ట్రై చేస్తాను అండి ఇంకా
ఆ ఓకే అండి ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి